హలో
అక్క ఈ ఆ వినిపిస్తుంది మీ సైడ్ వాతవరణం ఎలా ఉందక్క
చాలా ఎండలు కొడతాన్నాయి మాకు
అవునా
ఉమ్ ఆ
అబ్బో
మబ్బులేదు ఏం లేదురా మార్నింగ్ ఉండే మబ్బులెక్క ఇప్పుడు మస్తు ఎండ కొడుతాంది గాలి బాగొస్తోందికాకుంటే మీకు ఎట్లున్నది ఇప్పుడంటే ఇక వేడంటే ఇప్పుడు
కొద్దిసేపు మబ్బోత్తంది కొద్దిసేపు ఎండ చల్లగాలి వత్తంది మరీ అంతేమి ఉబ్బదియ్యాలే
ఎండ కొడతాంది మా సైడ్ లేగాని మాకు కొంచెం ఊరు బయటకని ఉంటది మా ఇల్లు గాలి బాగా వస్తాంది
ఆ ఈ మధ్య వర్షాలు పడ్డం వల్ల కూడా పంట పొలాలు నాశనం అయి తన్నయి కదా
అంటే ఇగ ఇప్పుడు వరకి ఏం ప్రాబ్లం లేదు కొంతమంది అంటే ఇట్లా ఒడ్లు బయ బయటికి వచ్చిన వాళ్లకి కొంచెం ఎట్లా అయినా రాల్ తయని భయం ఉంటది గాని ఎక్కువ మందికి అయితే ఇప్పుడు ఏం ఉండదు పొలం ఉన్న వాళ్ళకి తోటల వాళ్ళకి ఉంటది అంతే ఇగ
తోట వాళ్ళకి మొక్కజొన్న వాళ్ళకి మొక్కజొన్న పడిపోతుదేమో అని గాలి వీచ్చినా కొద్దిగా ఇబ్బంది
ఉమ్మ్ పూలాలకయితే కొన్ని రోజులయితే ఇబ్బంది ఇగ అంటే ఒడ్లు బయటికి వస్తే రాల్త ఏమో అంత పడిపోద్దెమో అని అట్లా ఇప్పుడైతే మంచిగానే ఉన్నది మస్తు ఎండలు కొడతనై అయినా కూడా మరి అసలు బయటికి వెళ్ళేటట్టే లేదు పిల్లలైనా పెద్దవాళ్ళైనా హలో హలో హలో హలో హలో
అ
హలో